అల్
హలో
వినిపిస్తుందా
ఇన్ పిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం జెయట్లే హమ్ ఇప్పుడే మజా తాగుతున్న
అవునా మజా కూడా దొరుకుతద మీ దగ్గర
ఆ ఎండాకాలం దొరుకుతది మజా దొరుకుతయి అన్నీ సో అలా
సమోసాలు తెచ్చిర్రు అన్నమాట
అవును అమ్మా కోసం జెసుకో
సమోసాలు చేసుకోవడం కాదండి కొనుక్కొచ్చుకున్నాం మేం ఇరువెయ్యి రూ
అవునా మేము మజానే దాగుతం మ్యాంగో జ్యూస్
కు షేర్బత్ కూడా చేస్తదండి. మా అమ్మగారు బాగా చేస్తారూ అన్న మాట మీకు చేయొచ్చా అండి.
నాకు రాదండి రాదు వేరే హ్
వేరేది. ఏం చేస్తారు మరి మీరు మీకు ఏం వోచ్చు తినడం వోచ్చా అండి.
అ అవునండి ఏం తింటం అండి తిన్నా ఆ ఫుడ్డు తప్ప ఏం తి
మరి అందరూ ఏమన్నా గడ్డి తిం టారా అండి. మీరు మరే బ్బలే చెప్తున్నారు. నాకు నవ్వొచ్చేలాగా
అవునాండి ఆ ఇంకా
ఏం లేదండి. మా అమ్మగారు ఇయాలా చ అన్నము మస్తు వండిర్రు అండి. ములియా మిలక్కయ ములక్కయ చార్ చేసిర్రు.
అవునా హ్ బాగుందా అండి ఎట్లా చేసిర్రు. హ్ ఎట ఎట్లా చేసిరండి ములక్కయ సంబారు
ములక్కయ చారు ఎట్లా చేసిర్రు అంటే సూపర్ ఉందండి. అసలు మా ఇంట్ల పప్పు తోటి చేసిర్రు ఎంత బాగుంది. తెలుస అసలు ఆహా తింటుంటే నోరు ఆహా అనిపించింది.
అవునా ఆహ ఏమేమి వేసారు
అల్ల ములక్కయలు వంకాయలు టమాటాలు బెండకాయలు దొండకాయలు అన్ని కూరగాయలు ఏసిరండి ఒక్కొక్క కాయ.
ఆహా
తింటారా అండి. పప్పు చారులు
ఉత్త టమాట చారే జెస్తాం ఇంకొక్క కప్పిస్ ఉడకబెట్టి మిస్ పిసికేసి తాలింపేస్తాం.
అంతేనా ఇంత ఈజీనా అండి.
అదే తొందర అయితది
అవునా అన్నం ఎట్లా పెడతారు కుక్కర్ రైస్ పెడతారా అండి మీరు గ్యాస్ లేదు గాదా మరి ఇప్పుడు
కుక్కర్ కాదండి కరెంటు కుక్కర్ కొనుక్కున్నా అండి.
ఆహా కరెంటు కుక్కర్ ఏనా ఎంతుంట అండి. కరెంటు కుక్కర్ మేం కూడా కొనాలి మాకు చూస్తున్నాం, వెయ్యి రూపాయలలో వస్తద అండి.
రాదండి అది ఎక్కువ ఉంటది రేటు కంపెనీగా నాకు తెలవదు సార్ తెచ్చాడు.
అవునా రెండు వేలు ఉంటదా అండి.
ఎంతఉంటదని మేము అడగం ఆయన ఏది తెస్తే అదే వాడతాం ఇంట్లో.
అవునండి కాకపోతే అందాద మీకేమైనా తెలిస్తే అవునండి కాకపోతే అందాక మీకేమన్నా తెల్సిన నాకు చెప్పండి కనుక్కొని చెప్పండి నాకు ఇంత రేట్ అని నేను కూడా కొనుక్కుంటా అన్నమాట మా అమ్మ వాళ్లకి కొనాలి.
కనుక్కొని రేపు చెప్తా అండి.
ఉమ్ చెప్ ప్పండి ఇంకా మీరు ఏఅ ఏం చేసు స్తున్నారు ఆ ఆదివారం కదా అండి. ఎటైనా నా దేవ్ వెళ్దాం అనుకుంటున్నారా.
ఏమో పోతే సినిమాకి వెళ్దాము అనుకుంటున్నాము.
అవునా నాకు కూడా ఇష్టం అండి సినిమా అంటే మా మా స్నేహితురాలు వస్తా అన్నది ఒకవేళ కలిసి మేము కూడా వస్తాము అన్నమాట సినిమాకి.
అవునా ఇంగేమో అడిగినా చూద్దాం టైం బట్టి పోదాం లే అన్నాడు. వారు.
కెట్లు మరి బుక్ చేసుకున్నారా లేకపోతే అక్కడికి పోయి టికెట్లు కొం
మాకు అక్కడ తెలిసినోళ్లు కొనమని చెప్తాము ఆల్లు కొని పెడతారు
అవునా అవున్ అవునండి మనీ అం ంటే డబ్బులు అండి మా దగ్గర డబ్బులు అంటామండి మాకు పైసలు కదా అండి
మేము అంతే అంటామండి. మాకు ఏదో మాకు నా
అదే లేండి అవునండి మీరు మంచిగనే మాట్లాడుతున్నారు కదా అండి. ఎందుకట్లా అనుకుంటారు కాకపోతే మీకు ఇంగ్లీష్ వస్తుంది అంతే.
కొంచెం కొంచెం మా అమ్మాయి నేర్పింది సంతకము.
అవునా మీక్ సంతకం కం నేర్చుకురా ఆండీ రండి అసలు ఎంత గొప్ప పని తెలుసా అండి అసలు అది. మా కసలు ఏబీసీడిలు కూడ రావన్నమాట మా అమ్మగారికి అయితే మీ
ఆ ఆ బయటికి పోతే పోఎవ్ పెట్టుకోవ అన్నా హైట్
ఫోన్లు చేసి త్తర అండి మరి ఫోన్ చేయడం వచ్చా అండి మీకు మరి
ఆ వస్తదండి.
మా ఇంట్లో అయితే మా అమ్మక అయితే ఏం రావండి ఆమెను ఎట్లా చేయలో ఎట్లా బాగు చేయయాలో నాక ఏం అర్ధం అయితలేదు. మీ ఇంటికి పంపిస్తాండి నేర్ ఇప్పియండి అన్ని మా అమ్మకి.
ఆ నేర్ ప్తా రమ్మనండి రొండు రోజులు కాదు వారం రోజులు ఉన్నా ఎప్
మరి మీ ఇంట్లో మబు ఏమన్నారండి మరి మీ ఆయన గారు తిడతారేమో మళ్ళా మా
ఇంకా ఆయన ఉండాడండి క్యాంప్ కు పో
ఆ అయితే ఆయన పోయినప్పుడు చెప్పండి మ అమ్మని నేర్చు కోమనని చెప్తాను మరి మీ దగ్గర మీరు ముగ్గులు నేర్పియండి అన్నం కూర ఉండడం ఎట్లా నేర్పింయండి అస్ అసలు ఆమెకు తెలివదండి వాళ్ళు అత్తనే చూసుకుంటది అన్నమాట మొత్తం
అవునా ఇగ మే ఉంగమా అటుఇటు పి నప్పుతారు అదే నేర్చుకుంటాము మేము
అవునా మీ మీ దగ్గర నేర్పి మా అమ్మకి నేర్పియండి కొం కొంచం అన్నం అండడం కూర ఒం డడం డం
రమ్మనండి నేను ఫోన్ చేస్
చీర కూడా కట్టరాదండి మా అమ్మయితే జుట్టు కూడా ఏయదండి స్నానం జెపి రాదండి ఏం రాదండి
అవునండి మేము మంచి తయతో ఏడికన్నా పోయితే మంచిగా
ఆ మీ పిల్లలు మంచిగా తయారు చేపిస్తారు కావచ్చు మీకైతే నాకై అసలు ఎవ్వరు చెయ్యరండి నాకేమో ఒక పిన్ని కూడా ఉందండి మా బాబయ్ పిల్ల మా బాబాయ్ భార్య ఆమెకి రావం అసలు
నేర్ ప్పాదండి కొత్తగా ఎవరైనా కొత్తగా నేర్చుకో నాకు ఫస్ట్ లో రాలేదు మాకు నేర్క్ తేనేగా వచ్చేది
అవునవునండి మీ మిమ్మల్ని చూసి నేను కూడా నేర్చుకుంటానండి నాకు చీర కుట్ట కట్టడం రాదండి మీకు నేర్చు నేర్పియండి నాకు చీర కట్టడం
ఆ నేర్పుతా అండి మా ఇంటికి ఎప్పుడన్నా వస్తా అంటే
తెలిసిన వాళ్ళు అన్నారు చీర కడితే ఇరవై వేలు అంటా అండి ఫంక్షన్లల్లా
అవును
ఇరవై వెలండి ఒక రోజు ఒక గంట సేపు చీర కట్టినందుకే
అవునండి మాకడ్
చీర కొను కట్టడం పైసలు సంపాదించాలండి మా ఇం
హ హంగ రా ఇంట్లో ఉంటానే ఐటీలు డ్రెస్ చేస్త ఆ అందుకే బయటకి పోతేనే చీరలు
అవునండి మేమేమ మా మా అమ్మ మాన నాన్న బాగా కష్టపడుతురు నేను కూడా సంపాదించాలండి అందుకే చీర కట్టడం నేర్పియండి నాకు
మాక ఎండాకాల అంతా చీరలు ఎక్కువ అడకం ఉండవు
ఆహా నాకు నేర్పియండి అంటున్నా ఆ ఆ అదే అదే అదే అండి నాకు కావాల్సి నీర్
అండి మా నా చీరలే ఇస్తాండి మంచి మంచి మోడలు ఉన్నాయి
అవునా అండి నాకు చీరలు అంటే చాలా చాలా ఇష్టమండి మా అమ్మగారు చీర అయితే నేనయితే అన్ని కట్టుకున్నా అండి
మా సారు రకరకాలు ఇస్తాడు కలర్ కలరు సూ ఏ కలర్ అంటే అ
బులుగు చీర నా కావాలండి అండి
ఆస్తా అండి
మీ దగ్గర ఉన్నాయండి పట్టు చీరలు తేవాల లేకపోతే మా ఇంటికా నుంచి
కొండియో
స అవునండి కట్టుకుండి అమ్మా ఇయలా అన్న ఇ ఇయలా అన్న ఇవాళ అన్నం తినను నైట్ నేను
అవునండి సరే అండి ఎట్ంటారవ చూస్తా అండి అడి మీరు ఉండలేస్తారా అండి
అన్నం తినకుండ చాలా రోజులు ఉన్నా అండి నేను మా ఇంట్లో వాళ్ళ మీద అలి
ఎందుకు మీ అన్నయల మీద అలిగిర్రా బాబాయల మీద అలగిరా
మ మా అమ్మ మా నా మీద అండి మా అమ్మ మా నాన్న మాకు పైసలు ఇయ్యక పోయితుండె నేను అలుగు తుంది నేను ఏడవంగనే అవునండి నాకు ఈ రోజు ఒక గుర్తు చేసి అవునండి ఈరోజు మీకు మాకు ఒక తెలి